హలో
హలో బావున్నారండీ
ఆహ్ బా బాగున్నమండి మీరు బాగున్నారా
ఉన్నారు హలో మీ వాయిస్ కొంచెం స్ట్రక్ అయితుందండి
మీరేం
ఆహ్ ఏం లేదండి ఖాళీనే సిగ్నల్.. హలో హలో ఆ తిన్నమండి మీరు తిన్నారా ఏం కర్రీ ఈరోజు
మధ్యానం బెండకాయండి
మాదిరోజు పప్పు పో.. వ ట జేశారా అండి మీరు వంటలు జెస్ చేస్తారా అండి మీరు మంట
నాకు రాదు మీకు అచ్చఅండి
అచ్చ
ఏదైనా మంచి రెసిపీ చెప్
కొంచెం మీ వాయిస్ స్ట్రక్ క్ అయితుంది ఏం చేస్తున్నండి వాతావరణం ఎట్లుంది వాతావరణం ఎట్లుందండి మీ దగ్గర
ఎండలు గోరంగా గోడ్
అవునా మా దగ్గర గూడా ఆ సేమ్ అండి మేము గూడా ఇట్లా నేను ఇంట్లోనే ఉంటున్నా ఎండలకు భయపడి అ ఇంట్లోనే ఉంటున్నారా అండి
చదువుతుంటా నేను ఫెస్ట్ ఉంటుంది మా కాలేజ్ లో సార్స్ చీరలు ఇట్లా కొనుకోవాలి రెండు రోజులు ఉంటది పేస్ట్
అవునా సారీస్ హఫ్ సారీన డ్రెస్సస్
అంటే టూ డే రెండు రోజులు ఉంటది ఫెస్ట్ ట్రెడిషనల్ డే అని ఉంటయి దానికోసం శారీ కొనుకోవాలని
అవునా ఏ కలర్ అంటే ఎక్కువ ఇష్టం మీకు అవునా నాకు వైలెట్ అంటే ఇష్టం అండి ఏం లేదండి ఖాళీగనే ఇంట్లోనే ఆ అయిందండి
ఓకే
అంటే కాలేజీ దగ్గరేనా అండి మీకు అవునా ఎండకు చాలా ఇబ్బంది అయితంది అనుకుంటా కదా
అవున గడుగు పెట్టుకొని పోతున్నాం
ఇప్పుడే ఇట్లా ఇంతఘోరంగా ఎండెలు కొడుతున్నాయి తర్వాత ఇట్లా కొడు తదే ఏమో
క గ్యాస్ వ
ఆ అవును యుద్ధాలు జరుగుతున్నాయి కదా గ్యాస్ పెట్రోల్ అవన్నీ రేటు పెరుగుతున్నాయి.
అవును
ఇంక అండి మీరు మూవీస్ చూస్తారా చాలా తక్కువ అండి ఎక్కువ చూడను.
మాదే ఏంటి అండి హాస్టల్లో మేము మూవీస్ ఏ ఉంటాయి మావి ఎక్కువ ఉ ఇంకా ఉగాది పండకి ఎలా ఏం ఏమ్ చేయాలి అనుకుంటరు
ఫెస్టివల్స్ అ ఏం చేసుకోనండి మేము
డ్రెసెస్ కొనుకోవాలా కదా మీరు
ఉమ్ చేస్తార గాదా ఊగాది పచ్చడి అట్లా పూజలు ఇట్లావన్నీ చేస్తారు కదా వెళ్తరా ఉగాదికి
అవునండి. ఎల్లాలి కదా ఫస్ట్ ఇదే కొత్త పండుగంటరు గద స్టార్టింగ్ సంవత్సరం
ఉమ్ ఇన్ని పన్ను షాపింగ్ చేస్తున్నరా
ఇప్పుడు పండుగకి చెయ్యాలి ఫెస్ట్ కి చెయ్యాలి
ఉమ్ హు
అ ఆ
ఎన్ని డేస్ అండి మీకు హాలిడేసు
హాల్డేస్ ఎన్డేస్ అండి ఇప్పుడు మీకు ఫెస్టివల్ కి
ఆ రోజే ఉంటది ఉగాదికే ఉం టది గదా ఒక్కటే రోజు ఉంటది మాకు
ఉమ్
చేస్ తిన్నరా అండి ఎప్పుడైనా మీరు
ఇంకా మీ దగ్గర ఆ చేస్తాం మాకేం జెయ్యరాదు ఏదైనా రెసిపీ చెప్పు చ్చ కద కర్రిని కూరది మీ ఫెవరెట్ కర్రీ జెప్
నా ఫేవరెట్ కర్రీ చికెన్ మీకేదంటే ఇష్టం హవునా అంటే ఆమ్లేట్ టా కరీయా
ఆమ్లెట్ ఆమ్లేట్ ఇంక మీకు పిల్లలు ఉన్నరా అండి స్కూల్ కెల్త్ ఒకే
పండుగలు ఇంకేమేమ్ చేసుకుంటరండి మీరు ఆ లేదండి కూలి పనికెళ్తరు
ఒకే మా ఒళ్ళు కూడా సేమ్ అండి.
ఇంక పన్
పొలం ఉంటది పొలం ఉంటది పొలం పనులు మాక్
అవునా వెళ్తరా అప్పుడప్పుడు పొలం దగ్గరికి
ఎప్పుడు మాకు టైం ఉంటలేదుగద అప్పుడు ఎల్లేటోల్లమండి
కిందపొలం వాతావరణం చాలా బావుంటది పీస్ ఫుల్గా ఆ
మక్కజొన్న, పత్తి, వరి అవేస్తరు
వెళ్తరా మీరు ఎప్పుడైనా రా అంటే రావ్ ఆ పనికి ఇంటి దగ్గర ఉన్నప్ ప్పుడు
చిన్నప్పుడు ఎళ్లేదాన్ని చిన్నప్పుడు ఆ ఎళ్తమండి
ఎక్కువ ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం మీకు.
మరి సంక్రాంతి అంటే ఎక్కువ ఇష్టం ఎందుకంటే మా ఊర్లో జాతరుంటదనమాట ఆ ఆ మూత్ మూడు రోజులు ఉంటది కదా సంక్రాంతి, కనుమ, భోగి అప్పుడు జాతర ఉంటది పట్నాాలుంటయి.
ఆ తెలుసు ఎద్దుల బండి తెలుసు అంటే సంక్రాంతి అప్ ఇప్పుడు వస్తారు కదా ఎద్దుని తీసుకొని కొంతమంది
అవునవును ఉమ్మ్ దాన్ని గుడి చుట్టు తిప్పడం అవన్నీ ఉంటా టాయ్ బోండాల్ చేయడం బాగుంటది అక్కడ మా ఊర్లో ఉం ఆ
ఉం అంటే ఎక్కువ బతుకమ్మని ఇష్టపడతారు కదా చాలా మంది
అంటే ఇది మా ఊర్లో బాగా జరుగుతది అంటే జాతర ఉంటది కాబట్టి కో దానికన్నా ఇదే ఎక్కువ ఇష్టం ఉంటది
ఉ
బతుకమ్మ అంటే డ్రెస్
ఉమ్మ్ ఇంకా తొమ్మిది రోజులు ఉంటది కదా అది బతుకమ్మ హ
ఆ ఫస్టు అమావాస్య అంటారు. లాస్ట్ పెద్ద మొత్త
అంటే మధ్యలో ఈ నైన్ డేస్ చెయరా
పది రోజులూ చెయ్యరా అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా అండి వాళ్ళు ఇప్పుడే ఆడతారు మనకి ఏది టైం ఉంటంది ఇప్పుడు మనం కాలేజ్
అవును అంటే అప్పుడు బతుకమ్ అప్పుడు కూడా ఇయ్యరా హాలిడేస్ ఆ
ఆ ఇచ్చినా కూడా మనకు వర్క్స్ ఉంటాయ్ పెద్దళ్లు ఎవరు ఎక్కువ అంతా చూపియారు చిన్నళ పోయి చెరువు దగ్గర కదా ఆడాల్సింది. అంత దూరం ఇప్పుడు మనం పోవాలంటే పోతామా బతుకమ్మ బతుక్ నార్మల్గా
అది చిన్నప్పుడయితే అందరు మంచిగా వెళ్ళే వాళ్ళు చిన్నగున్నప్పుడు అ
ఉమ్మ్ ఇప్పుడే
ఇ ఇప్పుడుంటే ఇంకా లాస్ట్ బతుకమ్మకే గ్రాండ్ గ వెళ్తారు. అ
అప్పుడు బాగుంటాదిక ఆ పాటలు ఆ డ్యాన్సులు
కోలాటాలకి ఎట్లా ఇస్తారా మీరు
అవునండి నేర్పిస్తారు కదా కాలేజీ లో స్కూల్ లో నేర్చుకున్నాం అప్పుడు
అంటే ఇప్పుడు ఫెస్టివల్ కే ఇస్తారా బతుకమ్మకి
ఆ అక్కడ ఇస్తాం లాస్ట్ రోజు అక్కడ ఉంటది కదా చెరువు దగ్గర బతుకమ్మలు పెట్టినప్పుడు
ఇంకాని లాస్ట్ రోజు చాలా గ్రాండ్ గా తీస్తారు బతుకమ్మ
అవును ఆరు గంటల నుంచి పది గంటల వరకు
ఆ కూడా బక్కమ్మ చాలా బాగా చేస్తారు అవునా
అవునా హు
దసరా బత ఫస్ఫల్ కూడా బాగా చేస్తారు
అవును ఆ రోజు ఏమింటదండి మటన్ ఉంటది చికెన్ ఉంటది తినడం
అవును అంటేఊర్లో ఉన్న పెద్దమనిషి ఆక్క అంటే కత్తి పట్టుకనే త్రీ సోప్ హా అసలు చాలా భలే అనిపిస్తుంది వదిన అసలు ఒక్క కత్తికి ఒక్కసారి నంగానే అవును ఉ
జమ్మాకి తెస్తారు పాల పిట్టని చూడాలి ఆ రోజు
నార్మల్గా అసలు అంటే ఆ రోజు కనిపిస్తాయా
అంటారు కానీ కనిపిస్తా ఆ రోజు ఆ రోజు వాటికి కి తలనొప్పి ఎక్కువ వస్తది అంట ఆరోజు ఎక్కువ కనిపయదు కాగాని ఏ పక్షిని చూసినా కూడా కనపడ్డది కనపడ్డది అంటారు గాని ఎక్కువ కనపడవా ఆరోజు ఉమ్
సొసైటీకి అవి కూడా అంతరించిపోతున్నాయి పక్షులు
అవును ఇప్పుడే
మన పొల్యూషన్ కి మన ఫోన్ ఇప్పుడు ఫోన్ వల్లనే రేడియేషన్ వల్ల
ఆ ను అని ఒకప్పుడు అంటే మేము కృ క్రిస్టియన్స్ మేము అంటే క్రిస్మస్ బాగా చేసుకుంటాము
అవును మ ఫ మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఇక్కడ మమ్మల్ని కూడా పిలుస్తారు మేము కూడా పోతాం కేక్ తింటాం
మంచిగా ఎంజాయ్ చెయ్యొచ్చు ఉమ్
అవును మీకున్నద అదే కదా మీ
ఇదే అంటే అదే ఎక్కువ అదే బాగా చేసుకుంటాము
అదే పెద్ద పండుగ ఉమ్
సరే అండి మరి
ఆ సరే అండి.